ఊ హలో హాయ్ ఏం లేదు డిన్నర్ జేయాలి మీ
అనా మేం కూడే తినాలి ఎల్లి
ఏం కరి
హా హాస్లా మీరు
ఆ
హాస్టల్ ఆ అవునా పండగలకు ఇంటికెతారా పండగలకు ఇంటికెళ్
ఆ ఏళ్తాం మీరు ఎళ్తాం ఎళ్తాం
దస్రాకి ఎళ్తరా
ఆ దసరా అంటే నాకు చానా ఇష్టం ఖచ్చితంగా ఎళ్తా
అవునా మంచినిగనే జరుపుకుంటారా మీ ఊర్ల
అవును టెన్ డేస్ ఇస్తారు కాబట్టి మంచిగానే జరుపుకుంటాం ఊ
అవునా ఎంత మంది ఇంట్ల పెద్ద కుటుంబమేనా
ఆ అవును ఫైవ్ మెంబర్స్ ఇంట్లో నేనే పెద్దదాన్ని
అవునా మాది చిన్న కుటుంబమే గాని మా ఊర్లో మంచిగా చేస్తారు బతుకమ్మ మీరు ఎట్లా సెలబ్రేట్ జేసుకుంట్రు
మేము గూడా అంతే ఇగ సింపుల్ ఇంకా హాల్డేస్ ఎంజాయ్ జెసారా మరి ఇంటి దగ్గర మీరు
ఆ చేస్తాం బ కమ్మ ఆడుకుంటా అయ్యే అయిపోతాయి హాల్డేస్
అవునా
ఆ
మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి
దస్సరా
దసరానేనా హ్మ్ హు
ఆ మంచిగా ఆడుకోవచ్ అంటే బతుకమ్మ ఆడొచ్చుగలా రెడీ అయ్యి ఆ ఆడతా
అవునా హ్మ్ హు
మీరు చానా మంది ఉంటరు కదా
అవునవును
అహ్
ఇంకా చెప్పండి
కుల్వీ